హలో
ఆ చెప్పు
ఆ బానే ఉంటది కాసేపు సైలెంట్ గుంటే సరిపోయి కే సార్ ఏం చేస్తాం
ఏం చెప్పలేదు
తిన్నవా
అయిపోయింది మీకు
నేను ఇప్పుడే తిని అలాగా నీక్ ఫోన్ చేసాను
ఉ
ఏం కూర
ఎం కూర
మీరేం కూర
మాది మటన్
ఓపీ మెసేజ్లండి
నేనే చేశాను
ఎలా చేసావ్ చెప్పు ఒకసారి
నువ్వు దేంకూర చెప్పు ముందు
మాద మాది బంగాళదుంప కర్రి
నువ్వే చేశావా
నెన్ చేయలేదులే మా అమ్మ చేసి
బంగళదుంప కూర ఎలా సేత్తారు చెప్పు
చెప్న ఫస్ట్ ఆ
ఎ కాదు కాదు కాదు మీమా మీ మామ పునుకులేసి పునుకులు కూర ఎలా ఉంటదొ చెప్
ఏ
మంచి చెబ్బవు కద ఇలాచ్చమట వచ్చి చెమట దాంట్లేసి
అదయిపోంద బ చెప్పలే ఈసారి బంగాళదుంప చెప్
ఆ ఎవరు వండింది మీ అమ్మండిందా మీ అమ్మ వండిందా మీ మామండిందా
మా అమ్మా ఫస్ట్ ఒక వాటర్ తీసుకొని ఒక దాని ట్లో గిన్నెలో నువ్వు నువ్వు రిప్లై ఇవ్వాలి నాగేనంటే నువ్ రిప్లై ఇవ్వాల అది వినా లేకపోతే ఆగిపోద్
ఒక్క ఓ చెప్పింది నువ్వు ఒక ఒక వాటరే తీసుకుందా
కుంది వాటర్
ఓహ్
ఆ వాటర్ లో ఫస్ట్ ఆనియన్స్ కడగాలి తర్వాత ఆలూ కడగాలి కడి నీట్ గా ముక్కలు గాని కొయ్యాలన్నీ
ఆ ఆ
ఓకేనా
ఆ ఆ కడిగి
కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి తర్వాత ఆ పాత్రను తీసుకెళ్ళి ఫస్ట్ గ్యాస్ తెలిగ్గిచ్చి దాని మీద ఆయిలేసి ఆయిలేసిన తర్వాత ఉలికి లేపాలి
పాత్ర ఏం పాత్ త్ర అంతకొండ తిసుకొచ్చ
ఆ తీసుకోచ్ తీసుకొని ఆ రెండు కలిపి నే చేయముందే
చి చి చి చి
ఉ అప్పుడు మట్టి పాత్ర తీసుకుంటామా కొన ఆయిల్ ఎత్తామ ఫస్టు టేస్ట్ బాగుంటది దాంట్లో బాగుంట
నేను స్టీల్ పాత్రలో
సరే పోనీ నికి ఏది అవైలబుల్ తీసుకోండి రాగి ఉంటే రాగి స్టీల్ ఉంటే స్టీల్ ఇత్తడి ఉంటే ఇత్తడి ఏదైనా పర్లేదు
మీ ఇంట్లో ఉంటే పంపించే నా ఇంట్లో అన్ని లేవు
మా ఇంట్లో ఉన్నాయి అమ్మెద్దం అని చుత్తన్న కావాలా
ఆ
ఫస్ట్ ఏం చెయాలంటే ఆయిల్ పోసుకోవాలి ఓకేనా
స్టవ్ ఆన్ చెయ్యవ
స్టవ్ ఇందాక ఎప్పుడో అన్ చేస్సా
ఓ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక గంటకి ఆయిల్ పోయాల
ఆయిల్ పోసి ఆనియన్స్ వేయ
ఈ లోపల దాగమాడిపోద్ది
ఆ మాడిపోద్ద ఆనియన్స్ వేసి పసుపెయ్యాలి
ఆ
పచ్చిపేసి జరికేసి అయ్యేమయితాయి
మాడిపోతే
మాడుకోముది అలా మగ్గిన తర్వాత ఏం చెయాలంటే ఉ ఏం చేయాలి బంగాళదుంపలు ఏసీ ఉప్పేసి కారం వేసి కొన్ని లేతే కాసేపుకి అది ఉడికిపిద్ది కర్రి అంత
అంతేనా
అంటే నువ్వు చెప్పు మటన్ ఎలా చేసేది చెప్
మ మటన్ మటన్ కూర చేసాను నేను ఒక్క మట్టి పాత్ర మట్టి పాత్ర మట్టి పాత్రలో ఏం లేవు మాకు
ఆ
మట్టి పాత్రలు కట్ట ఏం లేవంటన్నాను
ఆ ఏ పాత్ర ఉంది మరి
దాకా కూర దాకా
మీ తాత దాకాలు ఏం చేసావ్
ఏం చేసాను మటన్ మటన్ కోసాను ముందు తర్వాత ఉల్లిపాయల కొసను పచ్చిమిరపకాయలు కొసను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎస్ ఫస్ట్ దాక పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిలేసి ఎసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి మగ్గక అప్పుడు మటన్ వేసి అల్లం పేస్ట్ వేసి కొంచే సాపు మగ్గివ్వాలి ఉడకివ్వాలి ఉడకనివ్వాలి అది అలా వేసుకుని తినచ్చు నీలాంటోళ్లు
ఉ ఉడకనిచ్చాక ఏం చేయాలి
తర్వాత ఉప్పు కారం వేసి కాసేపు మగ్గాక లాస్ట్ లో ఇంకో పది నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా ఏది ఏంటి ములక్కయలు వేసుకొని
ఉ
అది ఉడికాక ఏంటి మసాలా వేసుకోవాలి దిం
బాబాయ్ మర్చిపోయాను మొన్నో సంబంధం వచ్చిందిగా ఏమైంది
ఏమ అవలేదు ఇంకాని
అవునా ఇన్స్ట ఒకసారి నాకు చెప్తావా రిక్వస్ట్ పెడతాను
ఇన్స్టా చెప్పనా నీకు
వద్దులే చెప్పకు దీంట్లో చెప్పకూడదు
కాదు పెట్టు పెట్
పెట్టినాను జానూ నీ పెట్టామని
చి చి నేను ఎవరో తెల్దు
అవునా
ఆ ఏహా మామలుగా వచ్చిందని ఇప్పుడు చెప్పింది అమ్మ నితో అంతే
ఇంకా ఫిక్స్ అవ్వలేదా
ఇంకా లేదా
ఆ అప్పుడప్పుడు చేసుకోవదూ నా దగ్గర డబ్బులు కూడా లేవు
నీకు శాలరీ పడ్డాక చెప్పు
సరే సరే అప్పు అప్పటిదాకా చేసుకోకు దయచేసే
ఆ సాల శాలరీ పడుకుండ వర్క్ చెట్నవంటే నువ్వు తోపహ
ఎట్లా అండి ఏం చేతన్నారు ఎలా ఉంది
బానే ఉంది బయటకొచ్చింది
ఉహు ఇంకా తాతయోల్లు
తాతయ్య అమ్మ బయటకు అదే హాల్లోకి వచ్చి టీవీ చూత్తున్నారు అమ్మమ్మ చెల్లి నేను లోపలికి వచ్చేసాం ఏసీ ఎసుకొని కూచ్చు
బాబానా మచ్చిపోయ్ని మీ ఇదిలో మీ ఫ్రెండ్ ఏం చెత్తది ఎక్కడ ఉంది
ఎరిపోయింది స్కూల్లో జాయిన్ అయిందంట
స్కూల్లోన
అదే స్కూల్లో చెప్పడానికి మ్యాథ్స్
టీచర్గానా
ఊ
ఉహు
సిక్స్తో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్
ఎంత ఇత్తునారంట
టెన్ కే అంట
ఏ ఇది అన్యాయం కదా అదే తనుందే రుక్ తెలుసా నీకు రుక్మిణి
ఆ
తానకే పదిహేను ఇస్తున్నారు ఓన్లీ థర్డ్ ఫోర్త్ చెప్
అవునా గుడం
ఆ గుడం
ఏను కూడా వెళ్ళొచ్చు కదా
మనం వెళ్లం అలాంటి అట్లకి మనం ఇయ్యళ్ల
ఎలాంటె డబ్బులు ఇయ్యని ఆళ్ళకి ఎళ్తావా
ఉ అవును మనకి ఏంటంటే అలాగే ఉంటది ఎట్లని అంటే
ఉ
చెల్లెం చెత్తుంది
రుక్కు వెళ్తుందా తను కూడా వెళ్తున్నట్టు అదే సింధు ఇంకొక అమ్మాయ్
ఆ సింధు రీసెంట్ గా జాయిన్ అయిందంటా అని చెప్
మన్సింధు కాదు
మన సింధు కాదహే కొంచెం బ్లాక్ గా ఉంటది తను ఆపిల్ల ఎంతో తెలిదే అన్నవ్
రుక్కుని అడిగావా నువు
ఆ తన్ని అడిగాను అన్ చెప్పు ప్రైవేట్ గా ఎంఎస్సి కడదాం అంతే నేనేమో డబ్బులేక కట్టలేను అన్నాను అది కట్టలేదంట
ఎవరు
ఏదే ఇప్పు
ఏం యస్ ఈ ఆ
కర్ది బట అయిపోతున మనప్పుడను
నేను కడదాం అనుకున్నానే
గబ్లక్యతవా
కాదు
ఈ
ఎంఎస్సి మ్యాథ్స్ ఏదనా కట్టేద్దాం అనుకున్నా
నేను ఎంఎస్సి బయాళజీ కెమిస్ట్రీ కడత
పని ఏం లేదు నీకు అది సింధు దానికి అయిపోయింది
ఆ అయిపోయింది నేను అదే అంటున్నాను బా అయిపోయింది మనం ఉన్నాం చూడు
అది కాలేజీకి వెల్లిందిలే
వెళ్ళింది మరి మనం ఇడ్డోళ్ళ అయి తిరిగాం కదా
హా అది ఇది బానే కవర్ చేస్తున్నది
రెండు బానే కవరైయిపోయినా అది ప్పుడు ఉన్నప్పుడేగా మనతో ఉన్నప్పుడేగా స్టార్ట్ చేసి
ఆ
అబుడే టు ఇయర్స్ అయిపోయి
అయిపోయింది మన డిగ్రీ అయి త్రీ ఇయర్స్ అయిపోయింది
త్రీ అండ్ హాఫ్ ఫర్ అయిపోతాను
త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో అయ్యింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్
త్రీ అయిపోయినాయా త్రీ కంప్లీట్ అయినయ్ ఇప్పుడు ఫోర్ నడు
అవును అవును
అవు
న ఏం చెస్తుంద అది మ సస్ ది ఏం చేయదు
ఎవరదా మొన్న ఎప్పుడో ఒక పది రోజుల కిందట ఇచ్చేసింది మీ ఊరు తాలప
ఎవరు ఒహో అదాఓకేకే ఆ చేసింది నా మొన్న మెసేజ్ పెట్టిందే
ఏం చేయట్లేదు ఫోన్ చేస్తాడు అక్కడికి వెళ్దామన్నా ఇక్కడికి వెళ్దామన్నా అంటారు ఇక్కడి కద వెళ్దామన్నా అన్నాను
హు
కాసేపు మాట్లాడిం పెట్టేస్తే చదువుతున్నావా అందే లేదా అన్నాను నేను ఇప్పుడే చదువుతు స్టార్ట్ చేశాను
స స్టార్ట్ చేసాన అంటది మళ్ళీ మానేసాన అంటది
ఈ వన్ ఇయరు అయిపోతుందంట వాళ్ళ పాపుకి
అదే పాపతో గట్ట అవ్వదు అవ్వదు కద అన్న పుట్టినరోజుకి వెళ్దాం
ఆ ఎల్దంలే
అయ్యో
హూ
అప్పుడు పుట్టిన తర్వాత అరాగ అయిపోయింది
ఆ
మీరుకసారి వెళ్ళరు నేనొకసారి వెళ్ళను మళ్ళీ రమ్మందే అవ్వలేదు
అది మళ్ళీ ఎల్దామా ఇంగ ఇక్కడికి మీకు ఓకే అని అక్కాల ఇంటికోటి వెళ్దామంట ఏం చెప్పిన రోజు ఏమో దనకు కుదరలేదు అది చెప్పిన రోజు త కుదరలేదు ఇట్ తర్వాత రోజు చనుపన్నాము ఇందులో మర్చిపో
ఊ ఒప్పుడు కొంచెం పర్లేదు మళ్ళీ మళ్ళీ మళ్ళీ వచ్చివా ఆ ఫ్యాన్ వచ్చి వారం హాస్పిటల్ తీసుకెలరు ఆల అమ్మను
ఇక్కడ కాసంతా అట్ తీస్ పాస్ తో చారు మరీ
చూడు
దాని లైఫ్ కాత్త ఐపోయింది
ఊ బాయ్ వే